హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి హలో వినిపిస్తుందా
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఇప్పుడే భోంచేశాను వాకింగ్లో ఉన్నానండి మీరేం చేస్తున్నారు
హ్మ్ వాకింగ్ చేస్తున్నారా
అవునండి
ఓకే ఓకే
లేట్ అయింది ఇవాళ ఆడ మ్మ్ అవును అవును అవునండి చాలా వస్తానండి ఆ అవునండి
ఆహా
మీరు
నేనేం చేయలే తిన్నాను వాషింగ్ మిషిన్ లో బట్టలు అయిపోయినాయి ఇప్పుడే ఆరబెట్ పెడుతున్నాను
ఆహ అలాగా నాకు ఒళ్ళు అయిపోయింది మ్మ్ ఏం చేశారు వంట
ఇవాళ వంట ఆ అ అనపుగింజలు పాపం కూర చేసాను సార్
అవున ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను నేను ఏవండి
మీరేం తిన్నారు
నేను పెరుగు అన్నం తిన్నానండి లైట్గా ఆడ ఉత్సవాలు జరుగుతాంది నేను పనిచెసే చోట
ఆహా ఓకే ఏం ఉత్సవాలు
మ్మ్ శ్రీరామనవమి ఉత్సవాలు అనేసి నిను షాప్ లో పనిచెసే చోట మ్మ్ అక్కడ కదంబము పెరుగన్నం డైలీ పెడతారు మధ్యాహ్నము రాత్రి మా స్టాఫూ మా మేడం అంటే మా ఓనర్స్ కూడా తింటారు మేము కూడా తింటా ఉంటాము బాగా జరుగుతాది ఉత్సవాలు ఈ రోజు సూర్యప్రభా వాహనము
ఆహా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద తిరుగుతారా ఆహా ఓకే ఆహా
ఆ సారీ సాటర్డే నిన్న షాప్కి వెళ్ళలేదు ఈరోజు సూర్యప్రభ వాహనము
ఓహో అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద
ఆహ అవును అవునండి ఈ ఆ కళ్యాణం అయ్యేంత వరకు
ఎప్పుడండి కళ్యాణము
ఇరవై ఎనిమిది అనుకుంటాండి
ఇరవై ఎనిమిది
మ్మ్ ఒంటి మిట్ట మాదిరిగినే చేస్తారు ఇ పజేనిమిది తారీఖు స్టార్ట్ అయిందండి
ఆహా ఓకే ఇప్పుడు శ్రీరామనవమి అయిపోయేదాకా ఆ రోజు ఆ రోజుటికి లాస్టా
ఆ అవునండి మళ్ళా మరుస రోజు తెప్పోత్సవము ఏదో ఉంటుందండి ఆ రోజే లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి శ్రీరామ్ కళ్యాణం అంటే అయిపోయింది అనుకుంటున్నాను
అంటే రాములు వారికి పెళ్లి చేస్తారా సీ సీతారాములు కళ్యాణం అంటారు కదా అది చేసినాక కాల్ వస కాల్ అంటున్నాను
ఏమండి ఆ రోజుకి లాస్ట్ అనుకుంటానండి మేబీ నాకు తెలియదు పెద్దగా అనుకుంటా
ఓకే మొత్తం మీ మొత్తం ఎన్ని వాహనాల మీద తిరుగుతా అంటారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక వాహనం అన్నారు కదా ఓకే ఈ రోజు సూర్య భగవానుడు వాహనమా
రేపు రథవచ్చం
ఆహ రదు అంటే మనము బ్రహ్మోత్సవాలు ఎలా చేసుకుంటారు సేమ్ సేమ్ అంతేనా ఇది
సేమ్ అంటే అండి ఆ ప్రతి రోజు ఒక్కొక్క వాహనం ఉంటుంది వేద పండితులు స్ కళాకారులు వాళ్ళ నచ్చిన వేష్రం వేసుకుొనేసి ఆడపిల కాయలు స్కూల్ పిల్లకాయలు భరతనాట్యం కూచిపూడి అవన్నీ బళ్ళ హంగులతో డెకరేషన్ చేసి అదేవ లై టింగ్ మంగళ ఆదిత్యాలు పండితులు చాలా మంది ఉంటారు బ్రాహ్మన్స్
ఓకే ప్రతి రోజు ఇలాగే జరుగుతుందా
ప్రతిరు జరతాయి
ప్రతి ఇయరు ఎవ్రీ ఇయరు ఆ నేన అనేది ప్రతి రోజు ఇప్పుడు రాములు వారు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా ఈ తొమ్మిది రోజులు ఇదే విధంగా జరుగుతాయా అ
ఆ కంపల్సరీ అండి వందలాది మంది ఉంటారు తక్కువలొ తక్కువ ఒక ఐదు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు కళాకారులు తలక రాంగులు చేతులు ప్రతి రోజు వాహనం ముందు అందరూ వెంతా ఉంటారు
ఆ హ
పక్కన ఆ పైన గొడుగు మారిపెట్టుకొని తిరిగే ఒళ్ళుల వచ్చింది విన్యాసాలు చేస్తా ఆహ్లాదాకరంగా ఉంటాది మా షాప్ దగ్గర
హహ అంటే రోజు దర్శనం చేసుకుంటారు మీరుస మీరు ప్రతి రోజు
పక్కన కూడా తిరగ వళ్ల మా షాప్ ముంద నిలుచుకుంటే చార్ దేవుడు కరెక్ట్ గా మా షాప్ అంద ఆడ నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు ఉంటాయి అక్కడ వచ్చి ఆపుతారనమాట హోల్డ్ అని పెట్టేసి అడ ఆ విధులంతా కొబ్బరి కాయి పుష్పాల తో వచ్చి మచుకొని కరపరం ఎరికి ఇచ్చేవాళ్ళు అ చూస్తాం కంపల్సరీ మా షాప్లో నిచుకుంటే చాలు కనిపిస్తది
ఆహా ఓకే మా ఊర్లో కూడా చేస్తారు కానీ పల్లెటూరులో కొంచెం బాగా చేస్తారు నా చిన్నప్పుడు నేను పల్లెటూరులో ఎప్పుడో చేసుకు కుంటాంటే విన్నాను చూసినను ఇక్కడ కొంచము మాది కొంచము టౌన్ ఏరియా అనమాట టౌన్ టౌన్ కొంచెం టౌన్ కలిసి ఉంటుంది మా మా చుట్టూ చుట్టుపక్కల సో ఇక్కడ రాములు వార్ టెంపుల్ ఏం ఎక్కడ లేదు ఇక్కడ దద
ఇక్కడ దేవస్థానం చేపిస్తుందిండి పళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు డబ్బులు పోగేసుకొని ఊర్లో హుండీ డబ్బులా లేకపోతే చేస్తారు ఇక్కడ దేవస్థానం కదా బాగా హైలైట్ గా చేస్తారు పోలీసు బందోబస్తు ట్రాఫక్ రోలు అందరు కలిసి జామ్ అని చేస్తారండి
హుమ్మ్ అంటే అంటే ప్రతి రోజు ఇట్లే చేస్త స్తారనమాట వేడుగ్గా
హమ్ ప్రతి రోజంటే ఈ ఉత్సవాలో
హమ్ అదే శ్రీరామనవమి ఉత్సవాలు అయిపోయేదాకా చేస్తానే ఉంటారు
వాహనము
కొన్ని ఊర్లలో ఏంటంటే శ్రీరామ నవమి రోజు నుంచి తొమ్మిది రోజులో పదకొండు రోజుల్లో చేస్తారు బట్ ఇక్కడ మీరు చెప్పేదాని ఎంటే ముందు నుంచే స్టార్ట్ చేసినారనమాట
అవును అవును
హుమ్మ్ హుమ్మ్
బాగా చేస్తారు షాపింగ్లు వర్లు నెంబర్ ఆఫ్ షాప్స్ పెడతారు
హమ్ హమ్
కళహలాహలంగా ఉంటుంది ఏడు నుండి దగ్గర దగ్గర ఏడు నుండి పది దాకా హోలాహోలంగా ఉంటుంది
ఏది మార్నింగ్ ఆహ్ ఈవినింగ్ ఆహ్ ఈవినింగ్ టైమ్ లో
ఈవనింగ్ ఈవనింగ్ అండి నవును
ఒకే నైట్ లో బాగుంటుంది
హమ్ అవునండి ఆహ్ లైటింగ్ సెట్టింగ్స్ బొమ్మలు పార్వతి సివుడు బొమ్మలు అవి ఇవి ఆహ్లాదకరంగా ఉంటుంది
అవి చూడ్డానిక కొనుక్కోవడానికా అంటే వాళ్ళు మనుషులు అవతారం వేసుకొని వస్తారా
లైటింగ్ అండి నేను చెప్పేది కొనుక్కోవడానికి కాదు లైటింగ్
హా ఓకే ఓకే
హమ్
హమ్
దర్ధోజనం పొద్ మధ్యానం దర్ధోజనం కదంబులే అంటారు సాంబార్ అన్నం మంటాం కదా అలాగా మధ్యాహ్నం రాత్రి అందరికి ఎంతమందికైన మళ్ళా చుట్టూ తిరిగే దానికి వాటర్ మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తారు ఆ కళాకరలకి హమ్
ఉ ఉచితంగానే కొల్లాటాలు వేస్తారా
ఏవండి
కోలాటాలు కోలాటాలు ఆ ప్రతి రోజు ఉంటాయా కోలాటాలనే
ఆ అవును అవునండి అవునండి ఆ దేవుడు మందర అన్ని కోలాటాలు భజనలు ఈ మేళలు తాళాలు అన్నీ ఉంటాయి ముందర దేవుడికి ముందర వస్తా ఉంటాయి
హుమ్మ్ అంటే ఫస్ట్ వీళ్ళు వెళ్తూ ఉంటారు డాన్స్ వేసుకుంటూ అంటే నేను చూసాను కానివ్వండి ఎప్పుడో కానీ మీరు చెప్పినట్టు కాదు మా ఊర్లో శ్రీరామ నవమి అంటే ఆ అది గుగుల్ పెడతారు కదా ఓభోయమో అంటారు కదా ఒక్కొక్క ఊరి వా ఒక్కొక్క ఇయిన్
ఆ ఐడియా ఉంది ఉభయం అంటే ఎవరినా ఈ రోజు ఎవరిన్నా కొంచెం పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు పెడతారు లేకపోతే ఆ విదోల తరపున తెలుసు విన్నాను బట్ అ అయితే మా ఊర్లో అయితే కుట్లేదు లేదు
హమ్ అదే అలా అయితే తెలుసు మీరు చెప్పినట్టు అంటే ఇంకా ఆ బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు చూసినను నేను ఆ విధ
ఉమ్ ఇది కూడా అంతే వార్షిక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ అంట అదేన్ కూడా అక్క
ఉహూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ
ఉమ్ అదే రాములు వారి కోదండరామస్వామి హమ్ అవును వార్షికం అంటే అదే సంవత్సరం అంటాం తెలుగులో వార్షికం ఉంటారు మన సంవత్సరము ప నిరణ బాయ లో ఒక
ఓకే ఓకే
హ
సో మీరయితే ప్రతి రోజు బాగా దర్శనం చేసుకుంటార
అవును
దర్శనం చేసుకుంటున్నారనమాట రాముల వారిని ఆయన ఆశీస్లు మీకువ రోజు ఇప్పుడుూ ఆశీస్లు ఉంటాయి భాగ్యం
ఉ
హమ్
మీరు మీరెప్పుడన్నా పాల్గొన్నారా అలాంటి వాటిల్లో
ఆహా లేదు నేను ఎప్పుడుూ పార్టిసిపేట్ చేయలేదు అదే అదే చెప్పాను కదా
నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను శ్రీరామనవమి అంటే పెద్దగా ఇక్కడ ఇక్కడ ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల అయితే ఎవరు ఏం చెయరు మామూలుగా ఉగాది ఉగాది అంటున్నాను వినాయక చవితి దివాళి సంక్రాంతి ఈ మూడే పెద్ద పండగలు అంటే మాకు తెలిసి ఇంకా ఇవన్నీ చిన్న ఉగాది శ్రీరామనవమి కృష్ణాష్టమి అట్లా అంటారు కదా పెద్దగా సెలబ్రేషన్ చేసుకోరు ఓన్లీ ఇంటి వరకు మాత్రమే చేసుకుంటారనమాట
ఓకే ఓకే అండి
ఉమ్ సో అందుకని చెప్పి నాకు పెద్దగా ఐడియా ఉండుండాదు హ్మ్ హ్మ్ మీకు ఇంకా అన్ని చేస్తారు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
ఎండి
అన్ని మీక్ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అంతా ఏం చెయరు ఇక్కడ అని అంటున్నా నేను
ఓకే ఓకే ఊర్లలో ఎక్కడ చేయరండి చిన్న చిన్నగా చేసుకుంటారు
ఉమ్
ఇట్లా రేపు రథోత్సవం హ్మ్ ఇంతొ కారు వస్తే కూర్చోనున్న జస్ట్ చేయ్యాలని ఒక రెండు మూడు రౌండ్లు వేయాలని
ఆహా ఓకే హెల్త్ గూడా చాలా మంచిదండి ఇప్పుడు తినిన వెంటనే పడుకునేస్ తున్నరుఅలా ఒళ్ళు అలసిపోయి బా కొంచెం టైడ్ అయిపోయి అట్లే తినేసి అట్లే పడుకునేస్తా ఉన్నారు చాలా వరకు మీరు తినేసి వాకింగ్ చేస్ తున్నారంటే ఇంకా గ్రేటే కదా
హమ్
హ్మ్ నేను అనుకుంటా గానీ చెయ్యాలి అనేసి కానీ కుదరడం లేదు ఇంట్లోనే సరిపోతా ఉంది ఇంకా వాకింగ్ ఎక్కడ చేయడము ఇం హు పిల్లని చూసుకోవడం ఇంకింట్లో పని అది ఇది అని ఉంటాయి కదా
రా